హాయ్ అండి
గా ఉన్నారా
ఆ బాగున్నానండి ఎలా ఉన్నారు
నేను చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకున్నాను ఉంది
అవునా ఊ ఏం లేదు ఈ మధ్య మేము అరుణాచలం అది వెళ్ళొచ్చ డమూ అందుకనే మీరు కాల్ చేసినప్పుడు నేను ఫోన్ తీయలేకపోయాను అనమాట అక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవూ అందుకనీ నేన్ కాల్ తీయ్లేకపోయాను అనమాట
అయితే అరుణాచలం ముచ్చట్లు చెప్తారన్నమాట ఇప్పుడు నాకు
అవునండి ఆ అరుణాచలం వెళ్ళాము వెళ్ తే అక్కడా అబ్బ ఏమన్న ఉందా అఔడి టెం పులు నాలుగు దిక్కులా ఉంటదండి తూర్పు పరమడ ఉత్తర దక్షిణం అని బా బా ఏమన్నా ఉన్నాయండి అక్కడ అడుగు అడుగునా శివలింగాలే అండి ఎంత బాగుంటుందో నిజంగా అసలు ఎంతా ఎంజాయ్ గా చేసొచ్చామొ అక్కడ మేమ్. ఓ గిరి ప్ర్రదక్షిణ గూడా జేసాం దెలుసా మీకు గిరి ప్ర్రదక్షిణ అంటే పద్నాలు కిలోమీటర్లు ఉంటుందండి అ ది మనం కాలి నడ కాన్ నడుచుకుంటూ వెళ్ళాలన్మాట వెళ్తుంటే అబ్బాబ్బా ఎండకి కాళ్ళు కాలుతూ అట్లా ఉంటుంది ఎం తగా ఇదిగా ఉంటుందో హాయిగా ఉంటుంది కానీ గిరి ప్ర్రదక్షిణ చేసి వచ్చాం మేము పద్నాలుగు కిలోమీటర్లు చేస్తే మంచిది అన్నారు అందుకని పిల్లలకి కూడా హాలిడేస్ కదా అని మేము వెళ్ళి పిల్లల్ని తీసుకొని అరుణాచలం వెళ్ళొచ్చాం అనమాట
అవునా బాగుందా బాగు కదా అక్కడ ప్రత్యేక ప్రత్యక ఏంటి టి అక్కడ
అక్కడ ఏం లేదు గిరిప్రదక్షిణ మెయిన్ అంటారండి అక్కడ అక్కడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని గిరి గిరిప్రదక్షిణ చేస్తే చాలా మేలు జరుగుతుంది మనకి అని అంటారు అందుకని అటు వెళ్ళి మేము గిరిప్రదర్ దక్షన్ చేసుకొని దేవుణ్ణి దర్శించుకొని అటి నుంచిట్టు తిరుపతి వెళ్ళాము తిరుపతి, కాణిపాకము అవి చూసుకొని వచ్చాము చిత్తూరు చూసుకొని వచ్చాము చిత్తూరులో వినాయకుడు రోజు రోజుకి పెరుగుతున్నాడండి అబ్బాబ్బా నీళ్ళల్లో ఉంటాడు ఆయన ఏమన్నా పెరుగుతున్నాడండి ఆయన వినాయకుడు ఆ పిల్లలు చూసేద ఏంటి మమ్మీ ఇంత ఇంతిదిగా పెరిగిపో పోతున్నారా అని చెప్పని అడుగుతున్నారు
అవునా ఇదేదో బాగుందండి
ఉ మీరు వెళ్ళొచ్చారా ఎక్కడికన్నా
లేదండి వెళ్ళిన ఏమనలేదు
ఊ ఇంకా ఏంటంటే అటు నుంచి అటు ఆ వెళ్ళారా
ఉ
ఎక్కడికి వెళ్ళొచ్చారు
చెప్పానండి మీకు ఆ మీకు కాదు మా ఫ్రెండ్స్ అందరిక చెప్పసాను మీకే ఆకారమయింది కేరళ వెళ్ళను ఆ చాలా బాగుందండి
ఆ
చండి
ఆ
నాకల్ చూడక్
ఊ
హాయక్క ఆ అలా పద్ధతి వేరు ఎక్కడ చూడలేదేమో మనం
అవునా ఆ అక్కడ విశిష్టత ఏంటండి బాగా
పండుగని ఉంటదండి
హా
గాయ్ ఇంకా వాటిని మనము ఏం చెయాలి ఇంకా టెడ్లు వేసి కొడుదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా చాలా తొందరగా చేసుకోవాలి చాలా బాగుంది చూడాలండి చూడ దగ్గ ఆ చూడ బ్రదేశమే మరి
ఓకే ఓకే కేరళలో అన్ని స్వీట్సు కొబ్బరి నూనెతో చేస్తారా రంట కదండి మీరు ఏమైనా టేస్ట్ చేసారా
ఆ ఇప్పుడు గుర్తు చేసారండి అది కూడా తిన్నామండి బ్బాబ్బా చాలా ఫ్రెష్ నూనండి మంచి నూనెది
అవునా ఆ ఆ
దానికి పెద్ద ఆ వాల్ కొబ్బరి చెట్టికి కూడా వాళ్ళు ఏదో పండుగ చేస్తారండి
అవునా ఓకే ఆ
అంటే పరి అది అద ఆ ప్రాంతం అంతా కొబ్బరి చెట్లకి సంబంధించిందే కదా
అవునండి
ఉం
అక్కడ మెడిసిన్ కూడా ఈవెను కొబ్బరి నూన్ తోనే చేస్తారట కదా చాలా వరకు
ఆ అ అక్కడ మళ్ళీ ఏదో ఏదో ప్రకృతి ఉం ప్రకృతి వైద్యం ఆ కరెక్టే అది ఉంది అది కూడా వెళ్ళాము చూసా ఆ అ ఆ అవునండి అంటే మనకి అంటే తెలిసిన వాళ్ళు ఉంటేనే మన లోపల పంపిస్తారు అది అది తెలుసు కదా మీకు ఇకా ఉం ప్రతి ప్ర ప్రతి ప్రాంతంలో అట్లే జరుగుతుందండి ఎక్కడ పడితే ఎక్కడ ఎవరు పడితే అంతే ఆలని రానివట్లేదు అంటే ముందులా కాదు కద
ఓ
ఆ తర్వాత నేను మళ్ళీ తే
అక్కడ స్వీట్స్ ఏంటి ఫేమస్ అండి
ఆ అది తనికి హల్వాలాగా ఉందండి హల్వాలాగ్ కొంది అది చాలా ఫేమస్ అ అందరు మన వాళ్ళ అందరు కూడా ఆ స్వీట్నే తెప్పిస్తారు దాని పేరు నాకు రావట్లేదు అలాగా అరటి అరటి చిప్స్ అనేది మీకు తెలుసు అరిటికాయతోటి ఆ తర్వాత ఆ స్వీట్ ఒకటి హల్వాల ఉంటది పేస్ట్ లాగా బ్రౌన్ కలర్ లో ఉంటది
అక్కడ కొబ్బరు ఉండలు బాగా అమ్ముతారట కదా కొబ్బరి కొబ్బరి
ఉం
ఉండలు బాగా చేసి అమ్ముతారట కదా కొబ్బరి కూడా ఫ్రెష్ గా ఉంటు ఉంటుందట
ఉం ఇంకేంటండి
మీరు టేస్ట్ చేసారా మరి అది
ఆ చేశానండి నేను కొబ్బరి అంటే నాకు చాలా ఇష్టం మామూలుగానే ఇంకా వెళ్ళిన తర్వాత చెయ్యకపోతే బాగుంటదా
అంతే కదా ఉం
అక్కడ అలాగే మామిడికాయలు కూడా అవి ఎప్పుడు కాస్తాయి అనుకుంటా అనుకుంటున్నాను నేను ఆ అంటే సంవత్సరం పొడుగునా కాస్తాయ అనమాట కాబట్టే కదా కొన్ని చోట్ల మనము కొబ్బు ఆ కొబ్బరి మావిడికేయ అనుకుంటఅది
ఓ అదీ చిత్తూరు సైడూ అట్ట్ అమ్ము తారు కదా ఎగ్ క్కువా కాదా ఇప్పుడు కేరళా నుంచి వస్త్
ఆ అంటే ఈ ప్రదేశం ఆ ప్రదేశమని ఏం లేదు అన్నీ తెచ్చి పండిచ్చేస్తున్నారు కదా. డ్రాగన్ ఫ్రూట్లు ఇక్కడ పండిచ్చేస్తున్నారు అలాంటి పద్ధత్. తే అది గూడానే
ఓకే ఆ
అలాగా చూశాను భా ఏదైనా సరేగాండి. ప్రతీ ప్రదేశం ప్రదేశానికి ఆచారాలు అన్నీ. అయి మారుతున్నాయ్ అన్నీ తెలుసుకోవాలి తిరగాలం డీ మనం ఒక చోటే ఉండిపోవడం వల్లే ఇలాగా. అంటే మనక్ కీ జ్ఞానమూ అదే జ్ఞానులు. అలాగే పిల్లల్ని కూడా తిప్పాలండీ.
అంతే కదండి అందుకే సమ్మర్ క్యాంపూ అన్నదీ ఇందుకే ఇచ్చారండి సమ్మర్ హాలిడేసు పిల్లలు కేవలమూ ఈ ఇరవై నాలుగు గంట్లు చద్ దువనే కాదు కదా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది కూడా రావాలి కదా ఊళ్ళు ఊళ్ళు తిరుగుతూ ఇట్ల. ట్లా కొంచెం ఇప్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో చార్మినారూ, ట్యాంక్ బండు అవన్నీ పుస్తకాల్లో చూడ్ ట్టమే కానీ పిల్లలు డైరెక్ట్‌గా చూశిన్ దారి వేరు కదా. హ్మ్ మనం తీసుకెళ్లీ ఇదిగో ఇదే చార్ మినార్ మీరు బుక్స్‌లో చదివారు కదా ఇదిగో. చార్మినారు, ఇదే ట్యాంక్ బండూ, ఇదే సెక్రేటియేటూ అని అవి మనం వచ్చ్ చూపిస్తుంటే వాళ్ళక్కూడా అదొక ఆనందమూ ఆ హాలిడేస్ అయిపోయాక స్కూల్‌కి ఎళ్ళాక ఫ్రెండ్స్ అంద రు గ్యాదర్ అవుతారు కదా గ్యాదర్ అయినప్పుడు మమ్మీ ఆ నేనూ ఇది చూశానూ అది చూశా ను అనీ వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పుకోడానికి కూడా ఒకటంటూ ఉండాలి గదా వాళ్ళక్
అవును జ్ఞాపకాల్ని ఒకా విన్నానండి ఒక ఒక ఒకా లైన్ విన్నాను నేను పిల్లలక్ కీ జ్ఞాపకాలు సమకూర్చాలంటా మన మన రోజ్ జుల్లో అటువంటియి ఏమీ లేవు మనం ఏది చేస్ కుంటే అదే జ్ఞాపక్ కం ఇక్కడ ఇక్కడ మారిపోయింది జ్ఞాపక అంటే అంటే అలాగే ఉందిలే పాఠశాలలు కూడా అలాగే ఉన్నాయి. ఒక జ్ఞాపకం కిందా ఒకా హ్మ్ ఫోటో తీస్తున్నారు పెడుతున్నారు ఇది ఫస్టూ సెకండు థార్డ్ క్లాసులు అనే ఎందుకూ నెలల్ నెలల్ పిల్లలక్ కూడా ఫోటోలు అమ్మో. ఏదో ఏదో ఉందిలేండి ఈ జనరేషన్ తోని
అవునా హ్మ్ అబ్బో అసలూ ఏంటంటే పిల్లలకీ. కీ ఈ జనరేషన్ లో ఎలా ఉండాలీ ఏంటన్నది గూడా మనం కొంచెం నేర్పితీస్తు తూ ఉంటే కూడా వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది ప్రపంచం అనేది ఎట్లా ఉంటుందీ ఏంటి అన్నదీ. బుక్సులోనే కాకుండా కేవలం చదవటం మనం తీసుకెళ్ళి చూపిస్తుంటే కూడా వాళ్ళకి కొంచెం ఆ ఊ జ్ఞానం అనేది గూడా వస్తూ ఉంటుంది పిల్లలకి.
అవునండి అందుకే వివిధ ప్రాంతాల్లో తిప్పాలి, పైగా పిల్లలు ఏసీ గదులకి ఆ ఫోన్లకి యంత్రాలకే నిమగ్నం అయిపోతున్నారు. అది ఏ జీవితం అనుకుంటున్నారు, అని ఆ నన్ని అడిగితే ఒక పొలం ఏసేసి అందరిని తీసుకెళ్లి అందులో వ లేలండి, నిజం ప్రతి అంటే ఇప్పుడు పట్నాలా దగ్గర కాదు కదా, ఫస్ట్ గ్రామం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, గ్రామం దగ్గరికి కూడా ప్రతి గ్రామంలో ఎవరో ఒకళ్ళకుంటది కదా, అలాగా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే మల్ పెట్టొస్తే పనయిపోద్దండి.
అంతే అంతే అదే నిజం వాస్తవం, పిల్లలకి అట్లాగే చూపించాలి ఈ వీల్ ళ్ళేమో ఇంగ బీచ్ కేళ్దాం మమ్మీ, బీచ్ కేళ్దాం మమ్మీ అని ఒకే గోలా. ఆ అందుకని ఇంకా అరుణాచలం నుంచి అటు విజయవాడ వెళ్ళి, విజయవాడ దగ్గర బాపట్ల బీచ్ అని ఉంది, అక్కడికి తీసుకెళ్లి వాళ్ళని ఇం ఒక రోజు ఎంజాయ్ చేయించి మొన్ననే టికొచ్చం బాపట్ల బీచ్ చూసి ఆ ఓ అబ్బా ఏముందమ్మా మమ్మీ, బాగుంది బాగుం ది అంటూ ఆ నీలల్లో సరదాగా ఆడుకుంటూ, ఎంత కేరెంతలు చేసి అబ్బబ్ బ్బబ్బా
చాలా బాగా మంచి విషయాలు చెప్పారండి, నేను అయితే ఇప్పుడే తే నేను మళ్ళీ ఇంకొక ఎక్కడికి ఎల్ ఎళ్ళాలా అని ఆలోచిస్తున్నాను, మళ్ళీ చేస్తానండి.
ఓకే అండి, బాయ్ అండి, బాయ్.
ఉన్నారా లేకపోతే పెట్టేస్తారా ఫోను. పెట్టేసారా? ఉండండి ఒక నిమిషం నేను